హలో ఆ బాగునారం డి
ఆ నమస్
మేము కూడా బాగున్నాం అండి
డ
అవునండి చానా రోజులు అయితుంది అట్లే అండి ఏం చెయాలండి మీరు చోటి పని ఉండిందండి అందుకే
ఆ అవునా ఆ చెప్పండి పిల్లలు అందరు బాగున్నారా
మీ పిల్లలు బాగురా
ఆ మా పిల్లలు కూడా బాగున్నారండి చెప్పండి.
ఏం లే అండి ఏ ఏం చేస్ చూసి చాన్ రోజులు అవుతుంది కదా అని చేసిన అండి.
ఆహా అవునా
ఆ వంట అయిందండి
ఆ అయిందండి చేస్తున్నాము.
ఏం చేసారు ఏం కూర చేసిరు
ఆ మార్నింగ్ ఉప్మా చేసాండి ఇప్పుడేమో ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను
అట్ల నా అండి ఓకే అండి ఉదయం మేమో ఇగ అ ఏమంటారు కాకరకాయ ఫ్రై చేసాండి
ఆహా
ఇక చేసినా పిల్లలు బాబుకి ఎగ్జామ్ ఉంటే బాబు ఎగ్జామ్కి వెళ్ళిండు అండి
ఈ రోజేనే ఇంటరా
అవునండి అవునండి ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ జువల్ లాస్ట్ అండి మంచినే రాస్తున్నాడండి మ ఈరోజు ఎట్లా వచ్చందా పేపరిగా వస్తా అండి హాఫ్ అన్ అవర్ అయితే వస్తాడండి ఇప్పుడు బాబు
అంతేనా ఇక బాబు వస్తే ఇంకా హాలిడేస్ హ్యాపీ ఉంటాదిగ
ఫోన్ మన చేతికి ఈడండి ఫోన్ ఏ ఇరవై నాలుగు గంటలు ఎ గేమ్ ఆడతారు ఇక వాళ్ళ ఇష్టం అండి ఇక అయితే ఆ ఇంటర్ తర్వాత ఇక బాబు ఓకే మరి ఏం చేద్దాం ఉంటది తర్వాత జేయి ఉంటదండి అదంటటలో వచ్చీటటోల్
ఓకే ఓకే ఇక తను ఇంట్రెస్ట్ ని పట్టి ఉంటది
పిల్లలు చదువుకుంటేనే మంచిదండి. చదువుకోకపోతే చాలా కష్టం వాళ్ళకేమో చెప్తే అర్థం కావట్లేదు.
ఆహా అవునండి చాలు
చదువుకోమని చెప్పి రెండ ఎవరన్నా
ఎవరు చెప్పన చెప్పలేదండి ఈ రోజుల్లో పిల్లలు వినేటట్టు లేరండి వాళ్ళకి ఏం చెప్పలేము మనం
వచ్చేది హోం వర్క్ చేసుకునేది టైం కి తినేది పడుకునేది ఇది చదువు అది చదువు అని చెప్పక్ టీచర్స్ అంటే చాలా భయంగా ఉండేది.
ఆహా
టీచర్లు అంటే భయమే లేదండి మొన్న అట్ సైడ్ ఒక స్కూల్లో ఒక టెన్త్ క్లాస్ బాబు సార్ సిగరేట్ తాగుతున్నని సార్ బాపుని మందలిచ్చిండ్ అండి బాబు సిగరెట్ తాగుతుంటే అయితే మందలిస్తే ఆ గురువు గారిని కొట్టినండి బాబు
అదే అవును నేను గుడా న్యూస్ లో చూసిన
అవున అట్ ఫస్ట్ చదువు అంటే విలువ లేదండి గురువు అంటే విలువ లేదు అసలు పిల్లలకు భయమే లేకుండా తయారయితుర్రు రో రోజుకి
అవునండి అంతా ఫోన్లు అంటే అంటే తల్లిదండ్రులు కూడా డబ్బు ఉందని పెంచుతున్నారండి ఒక భయము ఒక భక్తి అట్లా లేకుండా అయిపోయింది.
అట్లే పిల్లలు తయారయితారు.
ఉం ఇంతకి చెప్పనే లేదు దేనికి గుర్తొచ్చిన్ను నేను
యా ఇప్పుడు ఇంటర్ తర్వాత ఏది చదివిపిస్తే బాగుంటదని మీరు ఎం టెక్ చేసిర్రు కదండి మా బాబు ఇంటర్ అయిపోతుంది. ఆ తర్వాత మరి ఇట్లా జేయి అటు బోతే బాగుంటందా ఎం సెట్ క అయితే బాగుంటదా
అంటే అన్నీ అయితే రాపించ్ అవునండి తనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆటోమేటిక్ గా ఆ మార్క్స్ అనేవి తెలిసిపో తయి అండి ఇప్పుడు మీరు డాక్టరె చదవాలి డాక్టరే చదవాలి ఇంజనీర్ చేయాలి అని అట్లా చెప్పొద్దండి అన్ని ఎగ్జామ్స్ రాపిస్ ఏ ఉంటే తనకి ఏది ఇంట్రెస్ట్ ఉన్ త ఆ నాలెడ్జ్ ఆ తెలివి అనేది ఆటోమేటిక్గా అది బయట పడిపోతది
అంతేనా అండి మొన్న జెఇ ఎంట్రెన్స్ రాస్తే రాలేదండి మళ్ళ అప్లై చేసినాము నేను అన్న నీ ఇష్టం నా నా ఎంసెట్ అయితే ఎంసెట్ పో ఏదైతే అది టెన్షన్ అయితే స్ట్రెస్ అయితే వద్దు అని చెప్పిన అండి
అంతే పిల్లలకు అట్లనే చెప్ ప్పాలండి ఎందుకంటే మీరు టీచరే చేయండి డాక్టరే కాండి అని అట్లా పిల్లల్ని మనం ఎప్పుడూ ఒత్తిడికి తీసుకు రావద్దు మీరు ఒక ఐదు ఎగ్జామ్లు మూడు ఎగ్జామ్ రా ఇప్పుడు అంతెందుకండి ఇప్పుడు ఒక స్ సబ్జెక్టులు అంటే ఐదు సబ్జెక్టులు ఉంటాయి దాంట్లో తెలుగు, మ్యాథ్స్, హిందీ, ఇంగ్లీష్, ఉంటయి మీకు అందులోనే తెలిసు పోతది అందులో దేంట్లో ఎక్కువ మార్కులు వస్తున్నాయో మీ బాబు అందులో ప్రతిభ గలవాడని మీకక్క.
మా బ్ అంటే మా బాబుకు మ్యాస్ లెక్కువనే వస్తాయండి.
ఆ మరి అదే తెలుస్తది కదండి ఎంసెట్ రాపిస్తే అయిపో.
అవునండి అదే ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ కూడా ఏ పెడుతురంటండి ఎంసెట్లో బీటెక్ దాంట్లో ఆ నేను జే ఈ తెచ్చుకోలేను. మా నాకు అంత ఇబ్బంది అయితది తలకాయనస్తది. నస్తది నేను తెచ్చుకోలేని ఏంసెట్లనే తెచ్చుకుంటా అంటుదండి. అయితే మరి కోచింగ్ ఉంటదా అండి వన్ మంత్ కి ఏమన్నా. ఆ లే
ఆ పం పంపిస్తారండి ఎంసెట్ కోచింగ్ కూడా పంపి ప్పిస్తరు. ఇంకా ఎంసేట్ ఎక్సామ్ అయిపో అయిపోయినాక బీటెక్ పోవాలనుకుంటే దాని ముందు కూడా సి లాంగ్వేజ్ కంప్యూటర్ సైన్స్ అట్లా పోవాలంటే సి లాంగ్వేజ్ అవి ఎలక్ట్రానిక్ సైడ్ అంటే. కొన్ని ఎలక్ట్రానిక్ సైడ్ అవి సబ్జెక్ట్స్. తోడ ట్యూషన్ ఉంటది ముందే కోచింగ్ ఉంటది త్రీ మంత్స్ కోచ్ కోచింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ కోచింగ్ అట్లాంటివి పోతే బాబుకి ఇంకెక్కువ నాలెడ్జ్ ఉంట
అంతేనా అదే అండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ ఉందండి ఇంట్లో ఉంటే ఫోన్ గేమ్ ఆడతారు కదండి. కోచింగ్ పంపిస్తే మరి హైదరాబాద్. కద ఇక్కడ న చూద్దాం అనుకుంటున్నాం అండి.
ఆ ఓన్లీ ఒక ఫార్టీ ఫైవ్ డేసే కదండి నలభై ఐదు రోజులు ఇప్పిస్తే ఒక గంట రెండు గంటలే ఉండ టది. ఇరవై నాలుగు గంటలలో గంట గంట సేపు క్లాస్ విని ఒక గంట దాని మీద వర్క్ కంపల్సరీ ఇస్తారు వాళ్ళు చేసినా మిగిలిన ఇరవై గంటలయినా తను ఉంటది. కొంతమంది. పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తారంటే అండి. ఇగ నెక్స్ట్ నుంచి కన్ కంటిన్యూ గా చదువుతూనే ఉండాలి కదా ఈ వేసవి కాలం సెలవులలోన్నా ప్రశాంతంగా ఉంటాడన్న ఆలోచన
అట్లద్దండి మా బాబు ఇప్పుడు వస్తే ఇక మళ్ళా ఫోన్ గేమే ఆడతాడండి అదే కాకుండా మరి ఎక్కడ కోచింగ్ మరి సిటీలో ఉంటదా ఎట్లా అడుగుదాం అని చేసినండి
ఆ హైదరాబాద్ లో ఉంటాయండి దిల్ సిక్ నగర్ లో అట్లా ఉంటాయి కానీ అమిరుపేటలో అయితే చాలా ఫేమస్ వి ఉంటాయి దిల్సీ నగర్ లో కూడా ఉంటాయి గానీ అమీర్పేఠ అచ అతే చాలా ఉంటాయిండి
అవునా అదే అండి కనుక్కుంటే ఎందుకంటే ఇ ఇట్లా ఉంటే చదువుతారో లేదో అండి వాళ్ళ కాలేజీలా చెప్తారో లేదో తెలియదు నాకు ఏమో బయటికి పంపిస్తే మీకు తెలుసు కదా ఒక మాట మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారని మీకు చేసినండి కాల్
ఆహా అవును
కాపన్ అయితే ఇంటర్ అయిపోయింది తను ఒక ఒక వన్ ఇయర్ ఛాన్స్ ఇచ్చినండి వాళ్ళ డాడీ నీట్ తెచ్చుకోమని పాపణ ఆష్టలేషణం తని ఇష్టం అండి దేవుడు ఇష్టం వస్తేనే ఏమో నీటికి పంపిస్తామండి
అంతే అంతే పిల్లలకి మనం ఏది కూడా ఒత్తిడి చేయొద్దండి ఒత్తిడి ప్రభావం అస్సలు చేయదండి వాళ్ళకి ఇష్ట ఇప్పుడు ఇష్టమైన ఆహారము తింటే అవును తింటేనే వాళ్ళు సంతృప్తిగా తినగలుగుతారు
ఊ అదే అండి చాలా ఇబ్బంది అవుతుందండి ఏం చేయాలో అర్థం కా అదే మరి ఇప్పుడు ఇంటర్ అయిపోతుంది ఈ రోజు ఎగ్జామ్స్ అయిపోతున్నా్ మ తర్వాత ఏదైతే బాగుంటది కోచింగ్ పంపాలు ఆడదని అడుదామంట
ఆ ఏదైనా నిర్ణయం తీసుకోండి మంచిగా నిర్ణయం తీసుకుంటే అయిపోతుంది
డౌట్స్ ఉన్నా మించి మల కాల్ చేస్తామంటే మీరు జే తెలుసు కదండి మీకు మీ హస్బెండ్ కి తెలుసు కదా అని ఎంపీసి బ్యాక్ గ్రౌండ్ అట్సైడ్ మాకు తెలిదు నేను బైపీ అండి నాకు తెలియదండి ఎంపీసీ గురిం అందుకే అట్లానే మీకు కాల్ చేసా ఆ
ఏం కాదే ఎలాంటి సందేహాలు ఉన్నా నాకి ఇప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చండి ఒక మంచి ఫ్రెండ్ లాగా అనుకొని చెయ్యండి చూతాము సే అండి ఓకే అండి ఓకే బాయ అండి